ఆ వినిపిస్తుందా అండి.
పిస్తుందండి, మీకినిపిసుందా.
ఆ వినిపిసుందండి. ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదండి, ఫ్రెండ్ నేను కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం., కబుర్లు చెప్పుకుంటున్నాం.
ఏం కబుర్లు చెప్పుకుంటున్నారండి.
ఆ అమ్మాయి ఎదో డ్రామా చూస్తుంది. నేను కొంచెం లాంగ్ లో గూర్చున్నా ఇంతవరకు ఫ్యామిలీతో కాల్ మాట్లాడాను. ఊ అమ్మ వాళ్ళు ఇలా ఊర్లో ఉంటుంటే ఇంకా మాట్లాడానన్ మాట. ఊమ్మ్ మాట్లాడి ఇంకా. కాసేపు కూర్చున్న తన ఏదో మూవీ చూస్తుంది ఇడో రకం ఆడో రకం మూవీ.
ఓకే. డోంట్ మెన్షన్ నేమ్స్ అండి మీరు నేమ్, నేమ్స్ మెన్.
ఏం ఎయిట్ మూవీ నేమ్స్ ఏం కాదు మూవీ నేమ్స్ విషుటాక్ అండి ఏం కాదు. లైక్ అందరు చూసుంటారు కదా మూవీ నేమ్సు
ఇంకేమన్నా హౌసులు ప్లానింగు హౌస్ ఇంటీరియర్ ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయ అండి.
ఉన్నాయండి ఉన్నాయ్
ఆ
మాకి ఊర్లో ప్లేస్ ఉంది కొంచెం అంటే ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ ప్లేస్ అయితే ఉంది క కట్టిచనమాట ఇళ్లయితే బట్ అది ముందర కొంచెం పాతగా ఉంది దాన్ని తీసేసి కొంచెం మాడ్యులేషన్ చేయించాలి అనేసి. నా ఒపీనియన్ అండి ఇగ అప్పటి నుంచి మా డాడీ కష్టపడి నన్ను నా తమ్ముని చదివించడానికి సరిపోయింది ఇంక ఇ ఇంట్లో చూసుకునేకి సరిపోయింది అనమాట అందుకని చెప్పేసేసి నేను అదే అదే నేను నేను కష్టపడి నేను నా బ్రదరు నా బ్రదర్ ఇంకా చదువుతున్నాడు. సో నేనే కొంచెం డాడ్ సెటిల్ అయ్యేంత వరకు నేను కష్టపడి ఇల్లు కొంచెం మాడిలేషన్ చేయి చాలని చెప్పేసి నా ఆ
ఉహు అంటే మీకి అంటే లోప్ లోపల ఇంటీరియర్స్ ఇట్లా పెట్టుకోవాలా ఇట్లా ప్లేసెంతా అప్లెన్సెస్ ఇట్లా కొనాలి ఇట్లా ఈ యర్ ఆర్కిటెక్చర్ లో ఉండ ఏమన్న ఉన్నాయా అండి.
ఆ ఉన్నాయండి ఆ ఉన్నాయ్ ఉన్నాయ్ కొంచెం మోడ్రన్ కిచెన్ లాగా అన్ని సెట్స్ చేయించాలీ లైక్ గ్లాసెస్ అంతా పెట్టించాలి. అ అలా అనమాటా మా మమ్మీకి ఇష్టమనిచ్చామా మమ్మీకి నచ్చిన స్టైల్ లో కిచెన్ రెడీ చేయించాలి. ఇలా అనమాటా ఇంకా మా డాడీ కోసం చిన్న సైజ్ బార్ అండ్ మా డాడీ మా ఆ ఫ్యూచర్ హస్బెండ్ కోసం ఒక చిన్న బార్ లాగా ఇంట్లో చేయించాలి ఇన్ అలా అన్నమాట ఆ
ఆ
అంతే అండి మనం మనకి నచ్చిన అంటే ప్రకారం ఇల్లు నచ్చిన మనుష్ లు ఉంటే బాగుంటదన్నమాట లైఫు మరి మీకు అండీ మీకేమైనా ఇట్లా ప్లాన్స్ ఉన్నాయా
హాల్రెడీ మొన్న రీసెంట్ గా గట్టించామండి మ నా ప్లానింగ్ తోనే గట్టిచ్చారనండి. ఉన్నాయ్
ఉ ఓకే
ఉ బాగా మంచిగా పడింది మంచిగా ఉందండి కొద్దిగా హాల్ ఒకటి కొద్దిగా ప్లేస్ లేక చిన్నగా అయిందండీ లేకపోతే ఇంకా ఒక కొద్దిగ బ బాగుంటండ్య లైక్ టీవీ లాంజ్ గానీ వాష్రూమ్స్ కానీ లైక్ అన్ని బాగుండేలాగ అంటే కలర్సన్నీ సెట్ అయ్యే లాగా మా నాన్నగారు కొద్దికక్క వేరే కలర్స్ అన్నీ చెప్పారూ.
ఇదేమ్
కాకపోతె నేను అవన్నీ చ్ మళ్ళీ రెక్టిఫై చేసి మళ్లి కలర్స్ అన్నీ నీటిగా ఏప్ వేపిచ్చామండి
ఓకే
ఉ మా అమ్మగారు చెట్లు పెట్టుకుంది బాగా ఇంటి దగ్గర. మాకీ ఒక పాత ఇల్లు ఉందండి డి మా అమ్మ అన్ని చెట్లు, రోజా చెట్లు మామిడి చెట్లు ఇంకా చందనపు చెట్లూ ఇంకా మంచి ఔషధ చెట్లు ఔషధ చె
మమ్మీకి బాగ ఇష్టమున్నట్టుంది చెట్లు అంటే.
ఆవునండి చెట్లంటే మా అమ్మకి చానా
మా అత్తమ్మ కి కూడా అండి చాలా ఇష్టం. కొన్ని చెట్లు అంటే, ఆమె గుడా చాలా చెట్లు పెంచినారన్నమాటా. నేను వెళ్ ఎళ్ళినప్పుడు అంతా ఆ పూల్ చెట్ లు అన్నీ అని నాకు పూలు తీసివ్వడం, ఆ గోరెంటాకు పీక్కొని, పీకిస్తడ్. మ్మ్ మిక్సీకేసి ఇవ్వడం, అంతా చేస్తుందిన్నమాట మా అత్తమ్మ నాకూ.
మ్మ్ అంటే పువ్వుల్ కానీ, మల్లె పూలు గానీ మ్మ్ ఇట్ల బాగుంటాయండి అంత వాతావరణమూ బాగా బలే ఉంటుందండి అంతా. ఔషధ చెట్లూ ఈ మధ్యా ప్చ్! కొద్దిగా ఆఆ డేమంటరు దాన్నీ? ఆ మంచిగా ప్చ్! అన్నీ నొప్పులు అన్నీ తగ్గిపోయేలాగా ఏమన్నా ఔషదాలు అట్ల తయారు జేస్తూ ఉంటదండి మా అమ్మా.
ఎ మంచిది కదండి అవంతా లైక్ ఆయుర్వేదిక్ టైప్ లో ఇంట్లోనే చె ఆ చెయ్ చెయ్యడం.
ఒక పదం రాలేదు. ఆయుర్వేదిక్ మా ఆమ్మ కుంకుమ్, ఆ కుంకుమ్ మా అమమ్మా నాచురల్ గా తయారు చేసింది. లైక్ రెడ్ కలర్ లో ఉంది. ప్చ్! మామలుగా బయట కుంకుమ ఇవన్నీ బెట్ కుంటే కెమికల్స్ యాడ్ చేస్తారు గదని, ఆ ఆ అట్లవు తుందండి మా అమ్మ ఇప్పుడు నాచురల్ గనే తయారు జేసిందండి కుంకుమా.
ఒక్కే
మ్మ్ అమ్మని ఇట్లా నాచురల్ అంటే చాల ఇష్టం ఇంటి కాడ ఇంటి దగ్గర ఇంకా ఆ అరటి చెట్లు ఇంక జామ చెట్లు అన్ని బాగున్నాయండి
వస్తది కదండి ఏమైనా ఫెస్టివల్ వస్తే ఇంక ఆడే ఇంగ అరిటాకులు తీయడము ఆ దేవునికి నైవద్యం పెట్టడానికి ఇక్కడ బాగు టది మంచిగా ఇంకా పూలు పూలు పళ్ళు అని దొరుకుతాయి మ్మ్ ఓకే అయితే బాగా అనిపిస్తుంది ఇంటి దగ్గర చెట్లు అం ప్రశాంతంగా దానికి ఎప్పుడైనా మనకి స్ట్రెస్ అనిపించినప్పుడు పీ పీస్ ఫుల్గా కాసేపు చెట్టల్లోకి వెళ్ళి అలా
ఇంక మా ఫ్రెండ్ వాళ్ళు తోటకి అట్లా ఎప్పుడైనా వెళ్తామండి బత్తాయి చెట్లు ఉసిరి చెట్లు టెంకాయ చెట్లు అన్నీ బాగా బాగాబ్ ఇక్కడ ఉన్నాయండి
మాకు అయితే అలా ఏం లేవు హలో
మీ దగ్గర ఏదో నాయిస్ వస్తుంది అండి
అవునా ఇక్కడ ఏం లేదండి సౌండ్స్ ఖాళీగా పెట్టి ఇంట్లో కూర్చుకున్నా
మా ఇంట్లో ఉన్నాయ్
బా లేదండి ఇప్పుడు అలానే ఉందా
ఇప్పుడేం లేదండి చెప్పండి అంటే సిటీ లైఫ్ లో సిటీ లో పెంచుకోలేమ్ అండి ఈ సిటీ లో ఏవి చేయలేము.
అ లేదు కానీ కొంతమంది ఇల్లు ఇక్కడ ఇప్పుడు మనం చూసామన అంటే సిటీస్ లో ఎంత బాగా కట్టించుంటారు అంటే అసలు చాలా బాగా కట్టించు వాళ్లు అంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకో త్ తెచ్చారు నాకు అర్థం కాదు వాళ్ళు గార్డెనింగ్ కూడా చెట్లు చాలా పెట్టింటరు ఎక్కడ నుంచి తీ
ఎంత పెంచినా సిటీకి ఉన్న పొల్యూషన్స్ కి అక్కడ ఉన్న వాటర్ కీ చ్ చానా ఇబ్బంది అండి చెట్లు ఏవి పెరగవు అంతా మనకీ ఉమ్ ఎయిర్ పొల్యూషన్ కాకూడదండి. చెట్లు చెట్ల పైన ఇప్పుడు దుమ్ము దూలి ఆ కెమికల్స్ అ అన్ని పన్నాయినుకో బయట్ టవున్నా విషవాయువులన్నీ ఆ చెట్లు గాని ఎంత పీల్చుకుంటయ్. లైక్ మీక్ తులసి ప్లాంట్ యొక్క గొప్పతనం తెలుసా? అండి మీకి
అంటే ఎలా అంటే దే పర్టికులర్ గా దేని గురించి చెప్తున్నారు.
తులసి ప్లాంట్ తులసి
తులసి ప్లాంట్ తెలుసు అంటే దాని గొప్పతనం అన్నారు కదా ఎట్లా అని చెప్పేసి ఎప్
అది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ నీ మాత్రమే వదులుతుందండి. మీకి చెట్లు మాముల్ బయట చెట్ల అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇవ్వవండి. బయట చెట్ల కింద పడు అకోకూడదు అని చెప్పి చెప్తారండి చానా మంది విన్నారా ఎప్పుడైనా రాత్రి అయితే నే విషా రాత్రి అయితే విష
నాకు అంత ఐడియా లేదు దాని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. నేను విన్ లేదు అనుకుంటున్నా మాక్సిమమ్ అయితే
లైక్ చెట్ల కింద నైట్ పడుకోకూడదు చనిపోతారు. ఎందుకంటే విషవాయువులు నైట్ రిలీజ్ చేస్తుంది. నైట్ అయితేనే కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అట్లా అని అని చెప్తార్ ఆ చెప్తారండ. చెప్పడం కాదు అది రియల్ గా జరుగుతుందండి అది
అవును
లైక్ తులసి ప్లాంట్ అయితే తులసి ప్లాంట్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆక్సిజన్ మాత్రమే వదులుతుందండి.
యాక్చువాల్గా మా ఇంటి దగ్గర చాలా తులసి చెట్లు ఉం ఉంటాయి అండి మా దగ్గర ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండవు అనమాట అందరు మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఏమన్నా ద్ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్లా జస్ట్ తుంచుకొని వెళ్ వెళ్ళిపోవడము, చెట్లు తీసుకొని వెళ్ళడం, వాళ్ ఇంటి దగ్గర నాటుకోవడము ఈగా అంత చేస్తార్ అన్నమాట అన్ని చెట్లు ఉంటాయి అనమాట అసలు మేము వెయ్యకున్నా అన్ని మొలకెత్తుతాయి అనమాట అందరు చెప్తారు. మీరు చాల లక్కీ అవంత కవి తులుసమ్మ వస్తుంది. మీ ఇంటికి అనేస్ చెప్ ఇస్తార అనమాట నాకు కూడా అంటే అమ్మ మార్నింగ్ ఎట్ల ఏళ్ళి దీపం పెట్టడము, కడ్డీలు తిప్పడము నేను కూడా స్పెసిఫక్ ఎప్పుడన్నా దీపం పెట్ చిన్నప్పుడు తులిసాకు తుంచుకొని నోట్లు ఏసి నమాలడం చ్ ఇల ఏలేదించి అంటే తులసమ్మనితే మన ఇండియన్ కల్చర్ ప్రకారం అమ్మవారు కదా లైక్ కృష్ణుడికి ఇష్టమైనది అలా అనమాట నేను కూడా తన్ తనకు తులసి తినడం చాలా ఇష్టం అనమాట
మా అమ్మ మా అమ్మగారు దగ్గుది ఆకుంటది కండి తెలుసు
ఆ బిల్వప్ దనే ఏమో అంటరు దాన్నిన్న దాన్నినన్ నాకు నేమ్ గుర్తుకు రావట్లేదు.
హలో మీకు ఇంకోటి తెలుసా అండి? మీకు దసరాకి ఓక్ కా చి కి జరుగుతుంది తెలుసా అండి జమ్మి ఆకు ఇచ్చి కాళ్ళ మొక్కుతారుకు తెలుసా అండి అదేమనా
ఆ లేదండి నాకు లేదు లేదు అద అయితే తెలియదు ఆహా అ తెలీదు నాకు
జమ్మి ఆకు ఇచ్చి కాలు మొక్కుతారండి దసరా పడుకి
ఓకే మా సీడ్ అయితే అలా ఎం చేయరండి
హు ఇక్కడ మీరు కావాలంటే చూడండి దసరాకి ఎక్కడన్నా గూగుల్లో కూడా ఇక్కడనా మీకు తెలుస్తుందండి
ఓకే నేను అంటే ఒక్కొక్క సైడ్ లో ఒక్కొక్క కల్చర్ పాటిస్త
కల్చర్ అట్లా ఏం లేదాండి ఛీ ఇటు ఇటు సైడ్ ఇక్కడ తెలంగాణ సైడు మన రాయలసీమ సైడ్ ప్రతి ఒక్కరు చేస్తారండి దసరా పడుగకి లైక్ మీ సైడ్ కూడా కల్ తీర్లో కూడా చేస్తారు జమ్మి చెట్టు జమ్మి చెట్టుకి ఆకు తీసుకొని చేతిలో పెట్టి పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కుతారండి
కదిరి లో అలా చేస్తారా బట్ మాది కదిరి కాదులేండి అందుకే నాకు తెలియకపోయిండ షో మాది వేరే సైడ్ వస్తుది అవును కదిరి అంటే గుర్తుకుచ్చి లక్ష్మీరసింహస్వామి టెంపుల్
అవునండి అక్కడ ఒక అక్కడ ఒక చెట్టు ఉందండి జమ్మి చెట్టు
కఒకే ఒకే
నరసింహస్వామి అక్కడ ఫేమస్ కదండి అంటే అక్కడ నుంచే ఆ కల్చర్ వచ్చిందం అందే ఎక్కడ నుంచి ఆ కల్చర్ వచ్చింది నేను ఇట్లా చెప్తాను
ఓకే అండి థ్యాంక్ యూ అండి
అడి థ్యాంక్ యూ అండి
థ్యాంక్స్ అండి ఇట్ వస్ ఎ గుడ్ కన్వర్జేషన్ విత్ యూ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంయ
చెప్పాలండి అదే